బాగున్నా నువ్వు బాగున్నావా
ఉ బాగున్నాను తిన్నావా
తిన్నా నువ్వు
తిన్నాను ఏం చేస్తున్నావు
ఏం చేయడం మాముూలు బయటికి వచ్చి కూర్చున్నా వర్షం పడింది ఈ రోజు
ఎండాకాలంలో వర్షం పడుతుంద
మా ఊర్లో పడింది ఈ రోజు ఏమో మరీ
ఉహు
ఊ అక్కడ నువ్వు తిన్నావా నేను తిన్నా బాగేం పల్లె ఒక ట్వంటీ మినిట్స్ పడింటుంది అంతే
అంటే ఫుల్గా పడింద ఒక ఏద
అంత లేదు మామూలుగా పడింది నార్మల్గా ఎక్కువ పెద్దగా ఏం పల్లే ఎక్కువసేపు పల్లే ఓ కనీసం ఒక మేఘము చ్చి ఓ మేఘం వచ్చి ఏసుమా టు పడింది అంతే
ఉహు
అక్కడ
ఇక్కడ వర్షం లేదు ఏం లేదు ఎండ తప్ప
ఓ ఇక్కడ వానల్ ఉండే బట్ ప్రతి రోజు ఎలా వచ్చింది ఆ మాట కి చ్చేసింది ఇలా
హ్ హు
ఈ రోజు స్విమ్మింగ్ పోవాలి అనుకున్నా, బట్ పోయి మరి వెనక్కి వచ్చినా వాటర్ బాలేవ్ అక్కడ అన్ హ్మ్ ఇగ రేప్ మామూలు బావిలేకి పోదామంటే ఇంట్లో వాళ్ళొద్ అంటున్నారు. అట్లా పోకూడదు అక్కడ చనిపోయింటారు అనా
కి
బాయిలు
ఆహా
అక్కడికి పోకూడదు అలా అలా చెప్పారు
అవును మేబీ చేయకు అంటే అ అట్లాంటి చోటుకు వెళ్ళకపోవడమే మేలేమో యాక్చువలీ ఈ రోజు నేను ఒక విషయం షయం విన్నాను
ఊ
నిజమో కాదొ నాక్ కూడా తెలీదు కానీ మా కొలిగ్ వాళ్ళ ఊరంట వాళ్ళ ఊర్లో ఒక ఆయన ఎక్కడో వేరే మైసూర్ మైసూర్ డ్యామ్కో ఎక్కడికో పోయి సూసైడ్ చేసుకున్నారంట
ఆ
మరి బాడీ బయటపడి ఇట్లా కం వాళ్ళ పేరెంట్స్ ఎరో కంప్లైంట్ ఇచ్చింటే బాడీ బయటపడి అది వాళ్ళ తోటలోన ఏమో పూచి పెట్టినారంట
ఆ
అన్ని బాడీ పార్ట్స్ దొరకలేదు
ఓ నీళ్లొద్దు దిశల పోతే పోర్ట్స్ ఎక్కడ పోతాయి
మో అది డ్యామ్ లో ఉన్నాయి కాబట్టి అన్ని దొరకవు
ఆ ఆ డా డ్యామ్ నేను పోయినా టెన్త్ క్లాస్ లో
ఆ ఆ అయితే ఆ కొన్ని బాడీ పార్ట్స్ దొరికితే అవే పూచి పెట్టినారంట అది పూచి పెట్టినప్ప నిం హా అసలు ఒక ర కమైన ఆ సిట్యువేషన్ అక్కడే పడిందంట పిచ్చి పిచ్చిగా సౌండ్స్ రావడము సా ఇవ మాట్లాడనాడు తవడం ఎవరు కనిపించినట్టు అవ్వడము ఇట్లా ఎవరికో ఎందుకు మా కొలీగ వాళ్ళ ఫాదరే
అ ఎవరు చెపింది కో పిలా
అ వాఫద్ ే వాళ్ళ ఫాదర్ ఫైట్ సిక్స్ క ఏమో చైన్ లో పని ఉంటే పోయినాడడా పోయి అంటే ఆ ఇట్లా సౌండ్స్ అయితే వినిపించినాయంట వినిపించింటే
నా అక్కడ అది జరిగిందని ముందు తెలుసు కాబట్టి ఆ భ్రహమతో పోయినాడు కాబట్టి అలా ఎం
సరే సరే అట్లా అయిండ వచ్చు ముందు పోయినాడంట కొంచెం ముందుకు పోయింటే ఎవరు కనిపించినారంట నడుస్తా ఉన్నారంట ఎవరో సర్లే ఆ పక్క మనుషులు ఉన్నట్టున్నారు అటుపక్క పోదాము అని అటుపక్క నడుచుకుంటా పోయినాడంట అటుపక్క పోయి చూస్తూ ఎవరు లేరంటాడా ఇంకా ఆ రోజు నుంచి పాపం వాళ్ళ నాన్న కూడా కొంచెం భయప పడుతున్నాడంట అందరిది భ్రమ అవ్వదు కదా ఒకరిదో ఇద్దరిది అయితే భ్రమ అయ్యండొచ్చు
అయిండొచ్చు అతని భ్రమే అయిండొచ్చు కదా అతను కూడా అయిండొచ్చు
మేబి
అలాంటిది నాకన్నా కనపడదు
పోలేదా
ఆ మనీ ఉన్నాయి ఇచ్చారు బట్ షాపింగ్కి పోలేదూ ట్రెండ్స్ లో ఎక్కువ ఉంటాయి కాస్ట్ ట్రెండ్స్ చూసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామఅంటే టైం లేదు
యాక్చువల్లీ ఆ ఈ మింత్రా నైకాలో ఓ వన్ డే టూ డే డెలివరీ వస్తాయి కదా అది పెట్టుకోవచ్చు కదా
ఈ ఇలాంటి లొకేషన్ రా పెద్ద పెద్ద సిటీలోకయితే వస్తే ఎందుకంటే అక్కడిక డేట్ వస్తాయి కాబట్టి ఫస్ట్
ఇక్కడ వేర్ హౌసెస్ ఉంటాయి కదా వాళ్ళకి
అక్కడే అ అక్కడే ప్యాక్ చేసే ఉంటది
హు
ఇక్కడలా ఉండది
అవును నిజమే ఇంట్లో అంత బాగున్నారా
పాము ఉమ్
మరి ఎప్పుడు వెళ్తా కాలేజీకి
అదే ఆలోచిస్తున్నా ఎప్పుడు పోదామాో ఆలోచిస్తున్నా అంటే ఆ అటెండెన్స్ గురించి ఆలోచిస్తున్నా ఇప్పుడు అరవ అటెండెన్స్ ఆ ఇం నేనుమనుకున్నా బడ్ తర్వాత పోదాం అనుకుంటున్నా ఇప్పుడు పోతేన మా ఫ్రెండ్స్ నా బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఊడ్చేస్తారు తాగే వాళ్ళ తాగడం అలా అడది అ అడుగుతారు తినడం అంటే చాలా పెడతారు ఓన్లీ ఇ ఆ రెండ్ చికెన్ ఇ మూడుళ చికెన్ తెచ్చి రూమ్ లో చేసి పెడతామంట విండ వినరు ఇంకా కావాల నాకుండరు బయట కావాలంటారా సో కొంచెం అలా అంటే పెట్టనే కాదు కాని బర్త్డే వరకు ఎక్కడ ఉంద అనిపిస్తుంది బట్ ఆట్లే సాలా తగపోతు మ
ఇంక పడుగ అయిపోయినాక ఇంకో వారం ముండు అంతే కదా
అదే ఆ వారమే అటెండెన్స్ అంటే వన్ డేకి వన్ తగ్గిపోతుందంటే కౌంట్ చేసుకో సిక్స్ సెవెన్ తగ్గిపోతే అది పెరగాలంటే మరి వన్ డేకి వన్ పెరగదు ఒసారి మరి మామూలు మడ్ ఎ్జాస్ క అటెండెన్ ఉండదు అద ప్రాబ్మ్ మిడ్ ఎగ్జామ్ మాల్ ఎగ్జామ్ క అటెన్స్ ఉండదు అప్పుడు ఇంకా అటెండెన్స్ ఎట్ పెడుతుంది ఏప్రిల్ అంతా మిడ్డే ఎగ్జామ్స్ మార్డల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకెప్పుడు పెరిగాది అటెండెన్స్
ఓ
అందు కే చెట్లే
ఇప్పుడు కాలేజ్ లో ప్లేస్ ఫ్రాన్స్ ఎడ్యుకేషన్ అంతా ఎట్లుంది
ఆవరేజ్ ఉంది ఆయావరేజ్ బిలో వరేజ్ ఉంది
ఉమ్ మరి మీ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఎట్లా చేర్చుకుంటున్నారు జాబ్స్
ఇడు జాబ్ మీద ఫోకస్డ్ గా లేరు జస్ట్ ఏదో అగిపోకడ వెళ్ళిపో అనుకుున్నారు కొంతమందికి వచ్చిన అంటున్నారు అది కూడా ఏం ప్రూఫ్ ప్రూఫ్ అయితే లేదు ఎక్కువ ఐటీ కంపెనీస్ రావట్ సార్ వాళ్ళ స్టాఫ్ చూసి ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారు బట్ వీళు నాకేం అంత అనిపట్లేదు అ ఇంటర్న్షిప్ ఒరు మాట్లాడారు అ
ఆ
ఇకేంది చేసేది నేను అందరిక లేటర్ చెప్ప నేను నేర్చుకోవాలనుకుంటున్నా అ జాబ్ కూడా కంప్లీట్ చేస్తే
అది కంప్లీట్ చేసాక ఒకసారి బ మంగూరులో ఉన్నా మా నామామతో మాట్లాడు కాదు ఇంటర్న్షిప్ గురించి ఇట్లా నాకి ఇంటర్న్షిప్ కావాల కొంచెం ఏదనా చూడండి అని చెప్పి చెప్పు వాళ్ళకైతే ఐటీ సైడ్ ఐడియా ఉంటుంది మంచి కంపెనీస్ సజెస్ట్ చేయొచ్చు అని నా భావన
అంటే జావా నేర్చుకున్నా
అంటే వాళ్ళకు ఐటీ సైడ్ ఐడియా ఉంటుంది
ఓ
అందుకు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఒక సాయం చేయగలుగుతారు
న అదింద ముందే ఇకి మతావ ఇప్పుటికి
ఎవరితో
నువ్వు చెప్పిన ఐటీ తెలిసిన మామన ఎవరు
ఆ
మామలుగా తెలుసుకోవచ్చు కదా అంటే ఇ ప్రస్తుతానికి
గూగుల్ యాప్తు
ఆ గూగుల్ యాప్ గా చెయాలంటే చ్చ నాకు ఏంది పట్టించుకోడు వినడు వినడు ఏంది అవునా చూస్తా అంతే అడ్రస్ లేదు ఇంకా
మనము మా అంటే అది ఫాలో అప్ చెయాల అన్నమాట ఒకసారి చెప్ పోద్లేకోకుండా ఇప్పుడు నీకు వచ్చే నెలలో కావాలి అంటే ఈ నెలలో అడిగేసి ఈ నెల అంత ఫాలో అప్ చేస్తే వచ్చే నెలలో అవుతుందనమాట
ఓ అంటే ప్రస్తుతానికి ఆ జావా నేర్చుకున్న అడగమంటావా
నేర్చుకున్నాక అడిగితే నువ్వు చొప్పి చెప్పుకోవచ్చు ఇట్లా నేను జావ మొత్తం నేర్చుకున్నాను ఫుల్ స్టాక్ బ్యాక్ హ్యాండ్ అంత వస్తుది అన్నట్టు
ఓయ్ అప్పుడే ఎట్ల వస్తాది ఫుల్షాక్ బ్యాగ అంత లేదు బాకలపండి నను తీసినా ఇప్పుడే జస్ట్ జావాతో చేయలేము
ఆమ్
డిప్ గా చదువుకోవాల ప్రస్తుతనికి నాకు జావాలో ఒక ఆరు టాపిక్స్ వస్తాయి అంతే అది కూడా ఎక్కువ ప్రాక్టీస్ ల్యాప్టాప్ ఎక్కువ ప్రాక్టీస్ లేదు లిటిల్ గా వస్తాది
ఆహా
మా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి చాలా ప్రోగ్రామ్స్ చేయాల డిఎస్ దాని తర్వాత డిఎస్ఏ అనుకున్నా జావాయిన్ డిఎస్ఏ బయట ఎక్కువ డిఎస్ఏ జరుతుంది ఇప్పుడు
అవును చాలా మంది డిఎస్సి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ కూడా రాజ రాజీవ్ గాంధీ కాలేజ్ అట్రియా కాలేజ్ అన్నట్టు ఇక్కడ వీళ్ళందరికీ డిఎస్ మ ఉంటుంది అంటే ఏ గ్రూప్ అయినా ఏ బ్యాచ్ అయినప్పటికి వాళ్ళకి డిఎస్సి సబ్జెక్ట్ అనేది కామన్
ఎస్ ఎస్ దా నుంచి జాబు వచ్చే దాన్ నుంచి జాబ్ వచ్చే పీస్ అండ్ ఎస్ క్ ల్
మ్ ఎస్క్యూల్ బాగా డేటా అనాలిసిస్ కి బాగా ఇ యూజ్ అవుతుంది
మ్ అదే కదా సిఎస్ఎస్ అది అడిగ పైతాన్ని నేర్చుకోమని చాలా సజెస్ చేస్తున్నారు, అంటే పైతాన్ నుంచి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయ అన్నమాట కానీ నాకు జావా అలవాటు అయిపోయింది.
పర్లేదు ఏ అంటే నీకొకటి నువ్వు నేర్చు కున్న ఆ ఒక్కటి నువ్వు బాగా నేర్చు కో ఇవన్నీ ఒక ఐడియా పెట్టుకెళ్ళు ఊ ఉమ్
సరే ఉంటాను టైం అయింది
ఉమ్ సరే బాయ్
ఊ బాయ్